హలో ఎ కరాన్ని
ఆ నమస్కారం అండి
ఎలా ఉన్నారండీ
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారండి
బాగున్నామండి బోంచేశారా అండి
ఆ ఇందాకనే బోంచేసామండి మీరు బోంచేశారండి
అ బోంచేశామ అంటే మీతో కొన్ని విషయాలు మాట్లాడచ్చా అండి అంటే మన భారతదేశం సంస్కృతి సాంప్రదాయాల గురించి
ఆ మాట్లాడచ్చండి అడగం డండి ఏమో
మీకు తెలిసిన ఏదన్నా ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలు ఏమన్నా మాతో కొంచెం చెప్పగలరా అండి అంటే మీకు తెలిసిన సంస్కృతి సాంప్రదాయాల గురించి అంటే ఇండియన్ కల్చర్ ఎలా ఉండేది అప్పుడు అనేమన్నా కొన్ని చెప్పగలరా మీకు తెలిసినవి
ఆ తెలుసు చెస్తానండి
ఆ చెప్పండి
అంటే మన ఇండియాలో విభజించే బ- భాగాలుగా అయ్యిన్నేవి కొన్ని మతాలు కొన్ని కులాలండి అందులో హిందూయిజము, హిందూసు, ముస్లిమ్సు, బుద్ధిజము, జైనిజము ఇలా చానా రకంగా విభజ విధించబడాయండి వాళ్ళు వాళ్ళ కల్చర్ ని ఎలా సెలబ్ చాలా బా సెలబ్రేట్ చేసుకుంటారండి ఇప్పుడు హిందూస్ అనుకోండి కొన్ని పం కొన్ని పండుగలు వాళ్ళు అంటే చెప్పండండి ఏమో
అంటే మీకు అంటే మన భారతదేశం అనేది ఎన్నో మతాలకు ఎన్నో అలా చానా మతాలకు చెందిందండి అన్ని మతాల వారు మన భారతదేశంలో ఉన్నారు అంటే ఇప్పుడు కొన్ని మద్దాల వాళ్ళు కొన్ని పండుగలు చేసుకుంటారు కదా అన్నా అంటే వాళ్ళ సం అంటే వాళ్ళ సాంప్రదాయాలు ఎలా ఉంటాయని కొంచెం చెప్పగలరా ఏవన్నా
ఆ చెప్పగలనండి
ఆఓ
అంటే హిందూ తో ఎక్కువగా జరుపుకునే పండుగలు సంక్రాంతి దివాళి ఇంకా దసరా అలా నాకు తోచిన ప ఇంకా కొన్నీ ఉగాది అది అలా పండుగలు ఉన్నాయండి. వాళ్ళు ఆ పండగ ఉగాది పండుగ అనగానే వాళ్ళు మొదటిగా వచ్చే సంవత్సరం అండి హిందూస్ కి తెలుగు ప్రజలు అం స్తార్ కదండి వాళ్ళకి కి వాళ్ళై వాళ్ ఎక్కువగా నివసించేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇంక అక్కడ తెలంగాణలో అక్కడ ఎక్కువ నివసిస్తారండి వాళ్ళు
అవును
సెలబ్రేట్ చేసుకుంటారండి ఆ పండుగల్ని ఇంగ ముస్లింసం వండి రంజాన్ పండుగ బక్రీద్ పండుగ మొహర్రం మొహర్రం అనేది అది వాళ్ళకి తెలుగు హిందూస్ కి ఎలా ఉగాది పండగ ఫస్ట్ మంత్ స్టార్టో సంవత్సరం మాస నుంచి వాళ్ళు కూడా అలానే సెలబ్రేట్ చేసుకు ఉంటారండి ఆ పండుగల్ని చాలా వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాలతో బా సెలబ్రేట్ చేసు చేసుకుంటారండి.
హ్మ్ ఉందే
అనుకోండండి వాళ్ళు క్రిస్మస్సు గుడ్ ఫ్రైడే అలా బా జరుపుకుంటారండి ఇంగా కొం కొంతమంది ఉంటారండి అంటే చాలా తక్కువ అండి అది ఇది మా సైడ్ ఉన్నవాళ్ళు ఉంటారండి కొంతమంది అంటే వాళ్ళు ఎక్కువగా సెలబ్రేట్ చేసుకొనే పని పండగ హోలీ అలా కొన్ని పండగలు ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారండి.
అవునా ఇంక
చిన్న ఉంటే మాకు అలా చెప్పగలరా అండి మీరు
అవున అంటే మన భారతదేశం అనేది అన్నిటి కంటే ప్రాచీనమైనదండి అంటే మన భారతదేశం లో అనేకమైన పండగలు అలా అన్ని జరుపుకుంటారండి అవును ఇక మన భారతదేశంలో అనేక భాషలు మాట్లాడతారండి అంటే దాదాపుగా కొన్ని వందల్లో మాట్లాడతారు కానీ మనకు అఫీషియల్ గా మనకు ఫిక్స్ అయ్యండే ట్వంటీ టూ లాంగ్వేజెస్ అండి
అవునండి కొన్నిద వాటికి లిపి ఉండదండి
అవునండి అంటే ఇప్పుడు ఒక్కొక్క మతం వార్ రు ఒక విధంగా పండగల నైటివి జరుపుకుంటారండి ఇప్పుడు అదే ఫర్ ఎగ్జాంపుల్ పెండ్లిళ్ళ అలా అయితే మన భారత్ మన తెలుగు వాళ్ళు అయితే అంటే పూర్వం ముందు కాలంలో దాదాపుగా ఏడు రోజులు అలా పెండ్లిళ్లు జరుపుకునేవారండి
అవును
టే పెళ్లిలో ఒక్కో రోజు ఒక్కో పేరుతో అలా పూర్తిగా ఏడు రోజుల వరకు మొత్తం హడావిడిగా ఉండేదండి
అవునండి
అండ్ ఈ కాలంలో దాదాపుగా పెన్లంటే మాక్సిమం ఒక రోజు లేదా రెండు రోజులు అండి అంతే
అవునండి ముందున్న సాంప్రదాయాలుగా ఇప్పుడు పెళ్లి చేయలేరండి ఏయో అంతరంచి పొత్ తాయండి ఇంగా అలానే చేస్తే ఇంగా వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళ నాగరికత అంతా అందరిం చెప్పయేటట్లుందండి ఇప్పుడు
అవునండి ఉంటాంయడి వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఇప్పుడు ఇండియాని మామూలుగా రెండు భాగాలుగా విభజిస్తే నార్త్ ఇండియా సౌత్ ఇండియా అని టూ టైప్స్ గా చేయొచ్చండి
అవును
నార్త్ ఇండియాలో అక్కడ తీసుకుంటే ఆ స్టేట్స్ వాళ్ళ అందరూ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ తిండం కాని వాళ్ళ కల్చర్స్ అనేటివని చానా సౌత్ ఇండియాతో పోలిస్తే చాలా డిఫరెంట్ ఉంటాయండి
అవునండి వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కూడా అలానే ఉంటుందండి
అవునండి అలాగే మన సైడ్ ఒచ్చి పూర్తి సాంప్రదాయాలు అంటే టే మనం తెలుగు వాళ్ళమీ పంచ కట్ అంటే మగవారు అయితే పంచ అలా కట్టుకునేవారండి ఆడవారు ఒచ్చి చీరల కట్టేవారండి
పట్టు చీర
అవునండి
ఇంగా అలానే హిందీ సై హిందీ వాళ్ళయితే ఇంగా మామూలు వాళ్ళయితే ఇంగా డ్రస్సెస్ వేసుకోవడం కుర్తాస్ జుబ్బాలు అలా పంజాబీ డ్రస్ అం టరు కదండి
అవునండి
కని వాళ్ళ సాంప్రదాయం బద్ధంగా వాళ్ళు ప్రవర్తిస్తారండి అక్కడ
అహ్
ఇంగ సిక్స్ యి టే సిక్కులు అంటారు కదండి వాళ్ళయితే తల తల మీద ఒక పొగడి అంటారండి దాన్ని దాన్ని ధరిస్తారండి తల మీద
అవునంట
అవునండి వాళ్ళు మగవారైనా ఆడవారైనా అవు ఇద్దరు ధరిస్తారండి అది బాగా
అ
వారు జాతికి
అలాగే భారత్ భారత దేశ విషయం లో మనకి ఇవి అఫిషియల్గా అంటే అందరూ కొన్ని కొన్ని బాగా సివిలైజ్డ్ అయిండే స్టేట్స్ వాళ్ళు ఉన్నారండి అంతేకాక అం సివిలైజ్డ్ పర్సన్ అంటే అడ విద్యార్థి వాళ్ళు అలా ఉంటారు కదండి పీపుల్ అంటే వాళ్ళ కాని సం డిఫరెంట్ ఏమన్నా ఉంటాయాండి ఇ
ఎలాంటివండి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయలా అండి ఆ ఉంటాయండి వాళ్లకి
ఏలా అండి
అంటే వాళ్ళు వాళ్ళకి ఈ అడవుల్లో ఉంటారు కదండి
అవునా అండి
ఆ వాళ్ళు ఒక చెట్టుని వాళ్ళకి బాగ సాంప్రదాయ వాళ్ళ పెద్దలు వాళ్ళ మత్తాతలు అంతా ఆచరించి ఉంటారు కదండి ఆ చెట్టుని తల్లి లా బావిచ్చి ఆ పూజలు చేస్తారండి ఆ చెట్లకి అట్లా
అవున అండి
వాళ్ళు వివాహ వివాహం చేయడం కూడా కొంచెం వాళ్ళ కల్చర్ లో బాగా చేసుకుంటారండి వాళ్ళు కూడా అ అంతా కలిసి కట్టుగా ఊరంతా ఏకమయ్యి ఎవరు వివా వివాహమున్న ఆ డ్యాన్సులు చేయడం అంటే అది గిరిజన పాటలు అంటారు కదండి అలా అందరూ కలిసి కట్టుగా బాగా జరుపుకుంటారండి అలాంటి వారు వాళ్ళ డ్రెస్సింగ్ కూడా ఆ మనతో పోలిస్తే వాళ్ళది కూడా బాగుంటు టుందండి
అవునండి అలాగే నాకు ముఖ్యంగా బా అంటే ప్రాచీనమైన సంస్కృతి అంటే గుర్తుకొచ్చేది కూచిపూడి, భరతనాట్యం టోల్ బొమ్మలాట అలా బుర్రకథ అలాంటివంటి అంటే బాగా గుర్తుకొస్తాయండి వినగానే
మీరు ఎబ్బుడన్నా చూసారా అండి తోలు బొమ్మలాట అలాంటివి
ఆ అంటే మా ఏరియాలో ఇక్కడ దిగ్గన్న పండగలకు గానీ అలాంటప్పుడు ప్రదర్శిస్తుంటారండి
అవునా అండి
అంటే మీకు అలా తోలు బొమ్మలు లేదా బుర్ర కథ వాటి గురించి ఏమన్నా ఐడియా ఉందా అండి
అంటే లైట్గా ఐడియా ఉందండి నేను ఎప్పుడోచ్చి పిల్లప్పుడు చూసిన్నానండి అ
అవును అంటే అది ఎలా ఉండేదండి అవి
అవి అంతరించి పోయేటట్లుండయి కదండి బుర్ర కథ హరికథ తోల్ బొమ్మలాట
అవునండి
ఆ అలా డ్రామా టైప్ గా వాళ్ళు ఆ బుర్రకథ ను హరికథ అతను మనకి కళ్ళ కట్టినట్లు చూపిస్తారండి వాళ్ళు ఒక స్టేజ్ పైన అంటే ఆ తోలు బొమ్మలాట అంటే ఆ చెక్కతో చేసిన బొమ్మలు ఉంటాయి కదండి దాన్ని తాళ్ళతో కట్టి పైనుంచి వాళ్ళు బాగా దాన్ని కంట్రోల్ చేసుకుంటా సంబూరంతో వాయించుకుంటా అంటే వాళ్ళు ఓన్ సాంగ్సే పాడుకుంటా వాళ్ళు ఓన్గా అంత మ్యూజిక్ కూడా వాళ్ళే సెట్ చేసుకుంటారండి బాగా
అవునా అండి
చూడడానికి బా చాలా బాగుంటుందండి
నాకితెలిసినంతవరకు అవి ఎందుకు ప్రదర్శిస్తారనగా
ఆ చెప్పండండి
మ అంటే మనం అంటే మనం ప్రాచీనమైన అవన్నీ మర్చిపోతున్నాం కదండి జెనరేషన్లో
అవునండి చానా వరకు మర్చి
భారతదేశంలో ఇవన్నీ ఉండేది అని మనం గుర్తు చేయడానికి అలాగే ఒక మనిషి సమాజంలో ఎలా ఉండాలి ఏమి చేయాలి ఎదు ఎలా ఉండాలి అని చెప్పడానికి అవన్నీ బాగా తరువ
అవునండి
అంటే మీకు వాటి లో ఏమంటే ఇష్టమండి బాగా
ఏ వాటిలో అండి
ప్రాచీన కళల్లో కొన్ని ఉన్నాయి కదండి
అవునండి
వాటిలో ఏదన్నా మీకు నచ్చినది ఏమన్నా ఉన్నాయా అండి
అంటే తోలు బొమ్మలాట అంటే కొంచెం ఇష్టం అండి
అవునా అండి
ఇప్పుడు ఎక్కువ శాతం ఆ వా టిని చూడడానికి కూడా మన
ఆ అది చిన్న పిల్లల్ నుండి. పెద్దవారి వరకు అందరికీ అర్థమైతదండి.
అవునండి వాళ్లు చెప్పేది. వాళ్ళు ఆడ మ్యూ ఆడ మ్యూజిక్ సెన్స్ కూడా బాగా అర్థమైతుందండి.
ఓకే అండి. మీకు తెలిసిన సమాచారాన్ని మాకు అందజేసినందుకు ధన్యవాదాలండి.
మీకు కూడా ధన్యవాదాలండి. మీకు తోచిన సమాచారం మాకు అందజేసినందుకు.
ఓకే అండి